ఏమో
హలో
నమస్కార్ అండి
నమస్తే మేడం చెప్పండి
ఎక్కడున్నారండి మీరు
నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నా మేడం
అవునానండి తిన్నారా లేదా మరి
ఇంకా తినలే మేడం
ఎందుకండి
ఇప్పుడే వండుతాంది లేట్ అయింది మాకు
అవునా అండి
ఊ
ఏం కర్రీ అండి
ఎప్పుడు కూరడండి మాది కాతర్కా
అవునా అండి
నిన్నా శికెన్ దిన్నాం మేడం
అవునా
బాగా మోషన్స్ అవుతున్నాయి మేడం
అవునా అండి
కడుపు మొత్తం ఇట్ట గడగడగడగడ తీప్పుతాంది గలగలా అంటాంది
అవునా
చికెన్ హీట్ అయినట్టు ఉంది
అట్లా నా అండి
ఊ
ఏమో నండి
మీరేం తిన్నారా అన్నం
మేమండి చిక్కుడుకాయ వండిన
ఇప్పుడా
అవునండి తిన్నామండి హలో హలో హలో
ఏం ఆ తిన్నారా లేదా అంటున్నా
తిన్నమండి అన్నం తిన్నము ఇ ఇప్పుడే తిని మా బాబు హోం వర్క్ చేసిండండి ఇప్పుడే
లేసుండా ఇంకా పడుకోలే
ఇంకా పండుకోలేదండి పండుకోవాలి ఇగ జల్దీ పండమ అండి మేము పదైతది పండుకునే వరకు
ఇప్పుడు అవుతుందిగా మేడం
పదైతుందా నండి
అవును మేడం టైం తీసుకోలే మేడం
చూసుకోలేదండి నేను ఇంకా
ఇగ మీరు హోంవర్క్ బిజీలో ఉన్నట్టున్నారు టైం చూసు కోలే పది అవుతుంది ఇప్పుడు మేము అది వండి తినేసరికి పదకొండు పన్నెండు అవుతది
అవునా అండి
జదీ జల్దీ తినం మేడం మేము తొంద తొందర తినం మేం పది పదకొండు గంటల వరకు తింటాం
అట్లానండి
ఇ సెల్లు చూసుకుంటా పడుకునే వరకు పన్నెడు అవుతుంది మళ్ళా పొద్దున ఐదు గంటలకే లేస్తాం మేము
అవునా
నాకు వాటర్ వస్తుంది తాగే నీళ్లు
నల్ల వస్తుదండి
అవును
నల్ అంత తెల్లవారినాక వస్తాది నల్ల
పొద్దున్నే ఐదు గంటలకి వస్తాది మేడం
మీ ఆవిడ లేవ్వదా అండి
మావిడ కర్రు గుర్ అంటాది కూలర్ పెట్టుకొని
ఆ
ఎంత నిద్రవచ్చి కూడా ఇక నేనే లేచి పట్టుకోవాలి ఇక పోని మేడంకి కొంచెం రెస్ట్ ఇద్దాం అని
అవునా ఎందుకు లెవ్వదా అండి మీ ఆవిడే
అంత పోదునే లేవ్వదు మేడం
మీకు ప్రేమనా లేకపోయితే అట్లా చేయాలి మీరే పట్టాల అని పడుతున్నారా
లవ్వు మేడం మా ఆవిడకు నేను ఎక్కువ బాధ పెట్టా
అవునా అండి
పొద్దునీగా నేనే రిస్క్ ఎక్కువ రిస్క్ ఎందుకు పెట్టాలి
ఆ
మనం చేసేది ఏం లేదు కదా
అవునండి
అందుకే ఆమెకు కొంచెం రెస్ట్ పడుకొని ఏడు ఏడున్నర్ర వరకులేస్
అవునా
ఉ అట్లా ఉంది
మీ లవ్వు మంచిగా ఉంది కాని కొంచెం పైసల తోటే ప్రాబ్లం అండి డబ్బుల తోటే
ఏమైంది డబ్బులు
ఆ
ఆ డబ్బులుగా మా జిందేగిలా ఇక అట్ల జీవితం మొత్తం మొత్తం పరేసాని ఉన్నది మేడం డబ్బులు
అవునా
మాకు ఎక్కువ సార్లు లే లేదుఅది జీతం ఎక్కువ లేదు
హ
ఇగ మేము దీని మీద ఆ అరా ఆధారపడి అంటే ఇగ
అ
అది మట్కా గేం ఆడదాం మేడం
ఆ
కలుగుతే డబ్బులు వత్తాయ్ లేకుంటే పీకుతయ్
అది ఎందుకు ఆడతారండి ఆడద్దండి అదో ఆడు అది కావద్దండి పని జేసుకోవాలం పని జేసుకోవాలండి
ఎక్కడికైనా ముగు రేపు పొద్దునాలేసి మున్సిపాలిటీ పోయిక ఇక్కడ ఏమన్నా చెత్త గి ఆ చెత్త గిత్త ఏమైనా వుడ్సేది ట జాగ
ఆడు మీకు గట్టిగా ప్రైవేట్గా ఎందుకు పెట్టుకుంటాడండి ఆ అది గవర్నమెంట్ నుంచి వస్తదండి
మీకు అక్కడ తెలుసు ఉంటే పెట్టరాదు మేడం
మాకెవ ఎవ్వరు తెలుస అండి మాకు ఎవరు తెల్వదండి
అవును ఎందుకు మేడం కోపంతో మాట్లాడుతున్నా
మీ ఈ దవడపండ్లు రాల కొడతాయి ఇప్పుడు
ఎవన్ ఉన్నాయా ప పని లేకుం పర్వాలేదని మేడం ఇంత కూడా దవడ పండ్లు రాల కొట్ట ఎందుకంటే టూ డేస్ కోసారి చికెన్ తింటాం అ దవడ లేకుం దేంతో నవ్వాలి మేడం
ఉ దవడలు లేకపోయినా ఇంకా అవి చిగుర్లు ఉంటయి కదా
అందుకు చప్పరియాల మేడం
ఆ దాంతో చప్పరియాలి మస్తు చప్పరి ఇచ్చచ్చు తెలుస అది పనులు లేకుంటే
దానితోని పాలు తాగచ్చు కానీ చికెన్ ఎక్కడ తినచ్చు మేడం
బర్రె పాల మేక పాల
అవు అవు పాలు
ఆవు పాల
గోమాత
గోమాత
దేవుడు తల్లి ఆవు అంటే గోమాత
అవునండి మా బాబు ఏం చేస్తున్నాడంటే ఓ పిన్నిస్ ఉంటది చూడండి పిన్నిస్
ఆ
దాన్ని బట్టి నా కాలుకు
అందుకే దవడ పలు రాలకూడతానని అంటున్నానండి
మీ బాబు పిని చూస్తే నా దొడాలస్తారు మేడం
మీకు నేను చెప్పలేదండి మా బాబుకు చెప్పాను నేను
మీ చెప్పిన దాంట్లో ఆన్సర్ ఎట్లుందా అంటే మా బాబు పిన్ని పెడితే దవడ పనులు అంటే మీ బాబు
అరే
హలో
హలో
ఆ చెప్పండి మేడం
మా పోరాడు
అవునా హోమ్ వర్క్ చేత లేడా
చేసుడు అయింది ఆయకి ఇప్పుడు ఏమంటారు సెల్ ఇయ్యలే ఆ సెల్లు ఇస్తే ఆడు లేకుంటాడండి
ల్లిస్తే సేల్లిస్తే బాగుంటది
ఉ
గేమ్ గేమ్స్ ఆడుతాడ
ఆ గేమ్స్ ఆడతడు ఆడు బాగ హుషారు ఉన్నాడండి
ఈ రోజు మీరు మేడం
ఇయాల మాడపరిచి ఒచ్చారండి మేమేం సీరియల్ చూడలేదండ్ టీవీ ట్టలే
నేనిరోజ్ దింట్లనే ఉండి గుండమ్మ సీరేల్ జూశిన బాగుంది మేడం
అవును అది చూస్తాను నేనింక గుండమ్మ అది ఇంకేమంటరు కనక మహాలక్మి
అది బాగలేదు గాని గుండమ సీరియల్ బాగుంది మేడం
ఆ ఇవాళ చూశిండ్ర అండి
ఇవాళ తూసిన మేడం
ఏముందండి ఇవాళ రేపు
దాంట్లో స్లో లవ్ స్టార్ట్ అవుతుంది గుండమ మీద
హస్బెండ్గ
హస్బెండ్కు బాగుంది లైన్
అ
అవునండి
అట్లయితే రేప్ చూడాలె నేను ఇయాళ ఏ సిరేల్ ఇంగ చూల్లేదండీ ఏదింక చూడలేదూ
బాగుంది మళ్ళా అది ఇంకోటీ మూడు గంటలకు రెండున్నరకు ఒస్తది మేడం ఇంకోసీరెల్ అదీ హృదయం ఏదో ఆ పిస్చోరిక్ సీరియల్ గూడ బాగుంది మేడ
అవునా
అది గూడా సూపర్ లవ్ స్టోరీ ఉంది అది గూడా
రేప్ చూడాలె మరీ ఆ రెండు సీరియల్లు మిస్ కావద్దండీ ఈ ఫోన్ మాట్లాడాలే టీవి ఎప్పుడు చూడాలండి
తీరెల్ జూస్తే మీరూ మరి ఎప్పుడు మాట్లాడతరండి ఫోన్ల
అందుకే ఇప్పుడు సీరెల్లు తర్వాత చూస్తురూ ఫోన్ ఫస్టు మాట్లాడాలండీ
అట్లంటరా సీరల్ చూడాలి
అవునండీ
బావుంది మేడం రెండు సీరియల్ బాగున్నీ గాకపోని మీరు మహాలక్ష్మి అన్నారు జూడండీ అది అన్ అంత బాగోలేదది
రెత్
అవి కావు బాగ డిస్టబెన్స్ ఉంది ఇయాల
అవునా అండి
అవును
అదీ లాస్ట్ మూమెంట్లా కనక మాలక్ష్మి చూసిందా అండీ అ లైక్ ఇల్లు నేలో కాల పెడుతున్నారూ ఆడూ అద్ చ్ కనక మహాలక్ష్మి
అదీయేక్ అది బాగా లేద్ మే
వాళ్లా ఇల్లు కాల పెడుతున్నారు అయితే ఆ దా ఆయన బర్త్ త వచ్చీ అమ్ము కాపాడతాడు వెళ్ళి
అది అదీ ఇప్పుడు గాదు అది ఇల్లు గాదు మేడం హోటల్ హోటల్
హోటలా అదీ
అవున్
అరే నేను చూస్తలేను అది ఆళ్ళు హోటల్ పెట్టుకున్నాడ ఓన్ గా
కాదూ అది కనకమహాలక్ష్మి హోటల్ పెట్టిందీ.
ఉ
అదీ హోటల్ మీద ఈ వడ్డీల శకుంతల ఉంది గదా
ఊ ఉ
ఆమె అటాక్ చేస్తుంది.
అవునా అండీ
మ్ అట్లయ్ అది కాదులే ఈమ్ర ఈమా వ్యాపారం అనేది ఆమెకి నస్తలేదు వడ్డీల శకుంతలకి
ఆహా
దాని గురించి అది కాలు పెడతాంది.
అదేంతుషార్ ఉన్నచ్చూ
ఆ
బాగా హుషారు ఒకరిని బతకనియద్దు పేద వాళ్ళని బతక కనిస్తే ఉన్ననొనుధి కడుపు లట లట లట అంటదండి
అవును
అది బాగా బద్మాష ఉన్నారు అట్లా చేస్తే బాగా కొపం వస్తధండి
ఉం
అట్లా చేయొద్దండి హలో ఆ
అది అది అందు గురించి నచ్చతలేదు మేడం
అవునా అండి
ఈ
సరేనండి మన కాల్ చేసినందుకు మీరు ఇంతసేపు మాట్లాడినందుకు నమస్కార్ అండి ధన్యవాదాలండి
మీ కూడా గుడ్ నైట్ మేడం
గుడ్ నైట్ మీట్ ఇంకా థ్యాంక్ యూ
ఓకే నో మెన్షన్ వెల్కమ్
హలో
హలో
టైమ్ అయిందా హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ సార్
దండాలు పెడతాండా మేడం
హా హా
దండం పెడతనరా
ఆహా లేదండి ఆ టైం అయిపోయింది ఇగా ఇగా రేపు మాట్లాడదామండి ఇప్పుడు ఇగా మా బాబుకు హలో
హలో చెప్పండి
సరే సార్ ఏమి లేదండి రాంగా కొంచెం కూల్ వాటర్ తెండి
ఎక్కడ నుంచి అండి
మీ ఊర్ నుంచి ఫ్రిడ్జ్ నుంచి ఫ్రిడ్జ్ల నుంచి కూలింగ్ వాటర్ తేండండి
ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ ఉంటాయా ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ ఉంటాయా మేడం
అవును కదండి మీ ఫ్రిడ్జ్ లో ఉండదా అండి
నాకు ఫ్రిడ్జ్ లేదు మేడం మాకు ఫ్రిడ్జ్ లేదు హలో మా ఫ్రిజ్ చాలా గరీబ్ వాళ్లం మేడం
అయ్యో మా ఇంటికి వచ్చి తీసుక వెళ్ళండి అండి కూలింగ్ వాటర్
సరే మంచిది మేడం
మంచిది సరే సరే గుడ్ నైట్ అండి బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్
గుడ్ నైట్
సరే అండి వీలున్నప్పుడు ఫోన్ చేస్తా అండి
ఎ జావా క్యా ధాబాయరే తు ఏ దాబాయ